ఉమ్ హలో
ఏన్ జేత్తరు
హలో
ఇనపడ్తలేదా
ఏ సౌండ్ తక్కువ ఉంది
నీ పోనా
ఆ
ఎక్కువ పెట్కో
ఎక్కువ పెట్టుకుందా
డిస్టర్బెన్స్ అయిన కాడ ఉండద్దు
ఎందుకింక ఇది అదిగూడుందా
ఉండదు మరి
మ్మ్ ఇప్పుడు డిస్టర్బ్ అయితుందా నీకు
ఏమైతలేదు కాదు ఉండదు సైలెంట్ గా ఉండాలి అన్నట్టు ఇంకొకల్లు మాట్లాడంగా మనం వేరేటోళ్ళు మాట్లాడొద్దు అట్లా నేజుత్తూరు
ఓల్లు
మీరేంచేత్తుర్రు
మేమేం చేత్తలే ఇగో బట్టలు పిండిన నేను ఇప్పుడే
అట్లే చేసినావా ఏం కూర వండుతుర్రు
బీరకాయ్ మీరెప్పుడొత్తారు
మ మధ్యానం సాయంత్రం గదే టైమిగా మ్మ్
ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతారు నైట్ కాదా కార్లత్తార
ఆ
ఆళ్ళు కూడొత్తారట ఇగ
అవు ఫోన్ చేసిర్రు
మరి నీనెయ్యద్ద
ఏమో మరి ఇప్పుడేనా నాకు అత్తా నాకు ఫోన్ చేత్తేనే నేను గిట్ల అని చెప్తేనే సర్దుం కదా అని అన్నారు అంటేనే ఆ ఇప్పుడు కాదు అంటే మేం పోతున్నాము అని అన్నరు మ్మ్
నేత్తే అయిపోరు
ఆ
అదె ఏం కూర పోయిండా స్కూల్కి
ఇవాళ స్కూల్ లేదు ఇవాళ సండే
తీసుకురాన్ని
చిన్నయేననా ఆ తీస్ కత్తా
చిన్నోన్ని తీస్కొని రా అత్తడా ఆడు రాడా ఇగ కార్లత్తరా ఇ ఏనయిటయిన పోవచ్చు
ఆ
ఏం కూర
కూరా చికెన్ మీది బీరకాయనా
బీరకాయ్
ఓహొ
చికెనా మీది
నావ్ మీ తమ్ముల్లెవరు లేరా
లేసిండు ఎటో పోతుండు
అవునా
హ్మ్ ట్రిప్పు
ఏ ట్రిప్పు?
కే ఎట్టమ్మ? కర్ణాటకనట
అవునా
హ్మ్ మీరచ్చే వరకు ఉండడు గావచ్చు మరి. ఆ
ఆహా ఎవలేవలు?
చింటు ఆది
పేర్లి పేర్లు చెప్త తమ్ము
త
ఆ ఇంకా బట్టలుతికినవ, బోల్తోమేషనవ మరి?
బట్టలు పిండినా, బోల్ దోమలే ఇంక తోమాలే.
ఆ హా బీరకాయ్ పప్పెట్లోండుత్ తరు మరి మీరు?
ఉల్గడ్డ కోసి
ఆ, టకటకప్పలే, ఆగిల్ ఆగి య్యొద్దు.
ఉల్గ డ్డ కోసి
ఉల్లిగడ్డ కోసి, పచ్చిమిర్చి యేసి, పప్పేసి అవే చేస్తరా మీరు?
హ్మ్
ఉంహు, మమ్మీ మంచిగండుతదా వంటలు?
సూపర్ అండుతది దానికి ఏంది వంటకి డోకలేదు. మామ్మండుతే
ఆ కరెక్టే మారిండు రుష్చూసినం, అలా అమ్మవాలింటికి పోతే అస్సలే చేయది ఆళ్ల అమ్మవాళ్ల ఇంటిక్ మతే పంటది ఎప్పుడు.
దాయే, అమ్మ వాళ్ళంటికి పోతే
ఆహా గదే ఎప్పుడు అది రానే రాదు అల్లిన్టికి ఆళ్ళ అమ్మోల్లింటికి పోనే పోదు కనీ సంవత్సరం కోసారి, రెండు సంవత్సరాలకోసారి పోతది కని
ఇగ ఆడ చేస్కునుడు, ఈడ చేస్కునుడా?
ఆ అదే అందుకే పంటది.
ఆడిక్పోతె పంటది, ఈడిక్పోతే చేత్తది.
పోయి ఆపింది
ఆ అడుగు, అచ్చేవారకుండడు గావచ్చు తమ్ముడు.
ఆ యాడు చెట్లకెల్ పోయిన్రా?
పోయిండు
పోయిండా
హ్మ్
ఉమ్ ఇంక మి అమ్మా అమ్మమ్మ ఎంచెత్తుంది.
అమ్మమ్మ ఊసున్నది.
సింగ రాగనె
ఆప్రేషనైంది వాళ్ళు చూడడం. రార
ఆ అత్త మొత్తం, మరి మీరు యాత్రలు పోరా.
మేమేం పోమంట యాత్రలు ఇంకొక్కడు పోతుండగా ఇంకేది.
ఓహొ ఒక్క కాను.
మీరు ఓరా మరి, మీరు పోవాలగద యాత్రల అ
ఇ ఇగ పని బిజీ ఇప్పుడు.
ఏం పనో అంతగానం.
ఇక చెట్లకాయ్ పోతరు కదా.
ఆహ
హు అల ఐతుందా.
ఐతూంది. మీగైతుందా.
ఆ కయితుంది గాని. షాపింగ్ కొవాలె మరి ఇమధ్య
ఇం మథ్థిన షాపింగ్ కోలె పోవాలి బట్టలు కొన్కచ్చుకోవాలి.
తె వావు, నా కూడ కొన్కరాండ్రి. ఆ మరి మిషన్ కుట్టు నేచుంకుంటునవె నువు, నువ్ అడ్రొ కుట్టుడు అయిపియింద
ఇంక అయిపోలే
ఇంకెయ్ ఎన్న్ రోల్ళ్ ఐంది మీర్ పోయ్.
నేనా నేనాయ
నెనయితుంద.
ఆ నెలయే బీద్ పూర్ జాత్ర కో తిని
ఆహా
ఆ బందయ్
అవునా
ఆ
ఓహొ మరి తమ్ముడు బయటకు పోతా అన్నాడు, పోతునడే ఇంక
పోతాడు టైమ్
అవునా
పోతాడు మొన్ననే పీసిసై ంది ఆ
దాత్ హ్మ్ ఇంకా మూడే నిమిషాలండి. ఆ ఏం చేత్తర్రు మీ మమ్మీ మీ డాడీ మీర్ మరి ఎగ్జామ్స్ రాసుల్లేదా డిగ్రీ ఎగ్జామ్స్? హలో హలో ఫోన్ మాట్లాడత లేదు కదా తిరుగుతుంది హలో హలో